ఇందాక కాల్ చేసార పోయింది అది ఛాన్స్ ఒకటి
ఏం కాలేక్క
ఆ
అదే నేను ఆప్ ఓపన్ లో లేదు దు అందుకు నా కా ఆన్ అవ్వలేదు
ఆ సరేరా ఇంకేంటి
చెప్పాలక్క
చెప్పాలి నువ్వే ఇంకా
గ్రూప్స్ వదలలేద అక్క గ్రూప్స్ కి ఎగ్జామ్ డేట్ వదలలేదా
ఆ ఇచ్చారా నోటిఫికషన్
ఎప్పుడక్క
మేలో ఉంటది
మేలోనా ఆ
ఇంకా అదే మళ్ళీ దన్నా నోటిఫి నోకషన్ పడితే ఆది అప్లై చేయాలి
అవునవునులేక్క
హ్మ్
మాకు మా రూమ్స్ అక్క
అవుటింగ్కి వెళ్ళండి
ఏమీ లే ద్ అక్క తెహానా పాష్ ఉంటది కదా ఒపిక ఉండదనీ ఆ పిల్లకి
ఆ
కళ్లే లేద్ కాపులనే
మీరు ఎళ్ళసి రండి ఆ పిల్ల ర పోతే ఏమైంది
ఉనిలే అక్క ఆ పిల్ల ఒకటే కదా
ఉమ్
ఆ పిల్ల ఒకసారి చెప్పండి అక్క వస్తుందేమో అడగండి ఒక మాట
ఆ పిల్ల మాట్లాడుతుందంట గా ఆ పిల్ల కూడా
ఆహా నార్మల్గా తర్వాత మాట్లాడండి అక్క అంటున్నా
ఆ సరే రా చెప్తా ఒకసారి ఇంకేంటి రా రండి ట్రిప్ ఎయాండి అన్ని తిరగండి హలో
హలో
హలో
అక్క వినిపిస్తుందా
ఆ వినిపిస్ స్తుంది రా ఇందాక వినిపియాలే
మాకు కొత్త ఒళ్ళు వస్తున్నారు అక్క కాలేజీకిి సిఎస్ఎంఏ అమ్మాయిలో తున్నారు?
ఆ
ఎంతకే టెన్ మెమ్మర్స్ ఎంతొమంది వస్తున్నారంట. కొత్తగ
ఆ
జాయినయి తున్నారా?
ఆళ్లె జాయిన్ అయిన వాళ్ళే అక్క. వేరే ఆస్టల్ పక్ పక్కనున్న హస్టల్ నుంచి మా హాస్టల్ కొస్తున్నారు. అన్ని అడ్జె స్ట్ అక్క. రూమ్ కి ఎట్ మెంబర్స్, నైన్ మెంబర్స్.
ఓ అంత మందా?
నైన్ మెంబర్స్ దాక ఏస్తున్నార్ అక్క.
ఇంక వన్ ఇయరె లె, అయిపోతయ్ ఇంక.
హలో
హలో
ఆ అక్క?
ఆ విన్ పీస్తుందా?
ఆ వినిపిస్తుంది. చెప్పండక్క.
మ్ చెప్పాల్రా నువ్వే అసల్ ఇప్పుడే ఏం గుర్తుకురావట్లే టాపిక్స్. మూవీకెల్లవా ఏ?
ఏం లెవ్వ్ అక్క ప్రజెంట్ మూవీస్.
పాపింగ్
ఆహా ఏం లేదక్క.
మ్
అ ఎలా ఎడ ఏటినే పావా చిన్నకు
హలో
ఆ అక్క
నువ్వు ఇంటికి ఎప్పుడెళ్ళాలి?
ఎయిటీన్ అలా ఎళ్తాం అక్క. ఫెస్టివల్ చూస్ తోను ముందు రోజెళ్తాము.
ఆ మరి కాలేజ్కి వచ్చేది ఉంది
వన్ వీక్ తర్వాత వెళ్తా వన్ వీక్ ఇంటి దగ్గరే
అయితే పండగే అయితేవన్ వన్ వీక్ మీ సైడ్ ఏం అంత గ్రాండ్ చేశారలా పంండగ ఉగాది
బాగానే చేస్తారు అక్క ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టల పెట్టి చనిపోన వాళ్ళకి
ఆ
ఏదన్నా నాన్ వెజ్ నాన్ వెజ్ చేస్తారక్క కొన్ని
పంండగ రోజు తర్వాత
ఆహా పండవ రోజ ఎ లే లేదుక పండ రోజ
మారే నన్ వెెజ
నాన్ వెజ్ అక్క మాకు పండుగ రోజ చేస్తార అక్క
ఆ టెంపుల్స్ ఏమైనా జరుగుతాయా లైక్ ఏమన్నా
అక్క
టెంపుల్స్ లో లైక్ ఇలా సెలబ్రేట్ చేస్తారు పెద్దమ్మ తల్లి ఇలా ఉంటాయా
అదేద ఒకటే స్పెషల్
ఆ
మల కాన్ని
ఫ్రీ బస్కా వెళ్ళది
ఆ ఫ్రీ బస్ అక ఎందుకు ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకుందాంమని
అదే బెటర్లే పెట్టారు కావాలు
ఇం అక్కది ఏమి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది అక్క ఎయిట్ టు నైన్ పోవాల నెక్స్ట్ మంత్
ఓకే అయితే అయిపోతుంది మీ అక్కదివి ఆ
అ
ఫ్రీ బస్ మీద అనే ఒపీనియన్ ఏంటి ఫ్రీ బస్ పెట్టి యూజ్ అంటావా యూజ్ లేదంటావా
యూజు ఉందిదక్క కానీ పా అబ్బాయిలకి ఇబ్బంది పెడుతున్నారు
నిజాంగా అదయి
నెలగడ్డను కూడా వేసి ఉండద కా అలాగ అైతే
హమ్
కాలేజీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు
స్టూడెంట్స్ అయితే చిన్న పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళయితే ప్రాబ్ మళ్ళీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చెస్తున్నారు దాని వల్ల
అవునాక్క నిజమే
హు వాళ్ళు ఏం చేసారండి ఫ్రీ బస్లు పెట్టేసి బస్సులు తగ్గించ్చేసరు
వాళ్ళు చూసుకుంటూ వన్ సైడ్ చూసుకుంటు యూస్ ఉంది వన్ సైడ్ చూసుకుంటే కొంచెం నెగిటివ్ గా కూడా అనిపిస్తుందక్క కొంచెం కష్టంగా ఉంది కదా పిళ్ళోల్లకేని
ఆ ఇంకోటి వాళ్ళు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత బస్సెస్ ఉంటాయిగా ఎప్పుడు హాఫ్ అన్ అవర్ కి ఒకటి ఉండేది ఫిఫ్ ట్వన్టీ మినిట్స్ కి ఒకటి అలా ఉం ది హాఫ్ అన్ అవర్ ఒకటి చేశారు ఇంకా కష్టం అయిపోయింది మార్నింగ్ స్కూల్ కోసం అని వస్తారు గా పిల్లలు ఇంకా వాళ్ళు ఎయిట్కి వస్తే ఎక్జాక్ట్లీ నైన్ కి అలా బసెస్ ఆపితే వాళ్ళు ఎప్పుడేళ్తారు అసలు ఏంటి అసలు అర్ధమే కాదు ఇంకోటి యూజ్ చేసుకోవడం కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు లే ఎవరు కూడా ఫ్రీ బస్ నైనా ఏదన్నా పని ఉంటే మాత్రమే వెళ్తేనే బాగుంటది ఊరికే తిరుగుతూ ఉంటారు హలో హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్థుందక్క.
అనవ్ ఫ్రీ బస్ అనవసరంగా బెట్టారు అనిపీస్ న్నకి
ఎందుకక్క.
సోక్కటి పెంచ్
ఆ అవును బయిస్స్ కూడా చార్జెస్ కి రి క్కోల్ చేయాలక్క ఇద్దరికి ఉండాలి కానీ. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది.
ఇప్ ఇప్పుడసలు ఇప్పుడు బస్సెస్ లో అబ్బాయిలు ఉండట్లే ఓన్లీ అమ్మాయిలే ఉంటున్నారు ఇంకా.
ఎక్కడక్క అబ్బాయిలున్న కూడా పాపం సీటియ్యారు.
ఈ గొడవలు ఎక్కువైపోయాయి ఇంకోటి కండక్ కండక్టర్స్ దగ్గర్నుంచి కూడా రెస్పెక్ లేదులే ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు కూడా ఏమంత పట్టించుకోవట్లే వీళ్ళు ఫ్రీయే కదా అన్నట్టు వదిలేస్తున్నారు.
హుమ్
ఆపట్లే కూడా కొంతమంది.
అబ్బాయిలు ఉంటేనే ఎక్కించుకున్నారు కానీ ఎవరు అడిగారా మనం అడగలేగా ఫ్రీ బస్ పెట్టమని ఎవరు ఇలా ఆ వీళ్ళు పెట్టి మళ్ళీ వాళ్ళే కియితే ఇవరు. ఎవరు పడతారు చెప్ అదేదొ.
హమ్ ఇద్దరకి బెట్టాలి తగ్గిస్ స్తే సరిపోయింటది
ఉమ్
ఓ ఒక్కొక్కసారి మంచిగా ఐతది అనమాట ఒక్కొక్కసారి బానే బెట్టార్లే అనిపిస్తది ఇంకొకసారి అసలు ఎందుకు పెట్టారా అనిపిస్తుంది ఇప్పుడు పండగదా ఇం. ఇంకా రష్ ఉంటది ఫుల్
ఫుల్లు అందరి ఇంటికి
ఇల్లలాకి పోతుంటారు ఇంకా స్టూడెంట్స్ పెద్దోళ్ళు చిన్న పిల్లలు ఇంకా అందరూ హాస్టల్ సన్నిట్లో లీవ్స్ ఇస్తారు ఇంకా ఇంకా రష్ ఐపొద్దీ హలో
హలో
ఆ రా
అదే అక్క ముస్లిమ్స్ ఎక్కువ అక్కడ వచ్చేది అంటున్నా
అవునా ఎక్కడ మా సైడ్ ఇటు సైడ్ వీలేగా ఉండేది.
లేదక్క మా సైడ్ మొత్తం ఒక్కోరు ఒక నలుగు ఐదు మందిని వేసుకొస్తారు పిల్లలు
వామ్మో బాగానే యూటిలైజ్ చేసుకున్నారు అందరు
నచ్చింది ఊరికే ఎప్పుటి నుంటి కలిగినప్పుడలా పోతున్నారు
ఆ అదేగా ఇంకోటి తిరగచ్చు కూడా మనం ఫ్రీ బస్ ఇందు ఒక బెనిఫిట్ ఏ అంటే అమౌంట్ కట్టి వెళ్కుండా ఆ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా లై ప్లేసెస్ ఏవ చూడాలనుకున్నా వెళి చూసి రావచ్చు
ఒక చక్క అమౌంట్ ట్ అది కూడా యూస్ ఉంది
ఒకసారి యూస్ ది అనిపిస్తుందిని ఒకసారి ఎందుకు పెట్టారు అన్నట్టు అనిపిస్తుంది
హ
దీని వల్ల ఆటో వాళ్ళు కూడా ఇంకా
ఇబ్బంది పడుతున్నారుక్క
హ్మ్ అయినా వాళ్ళు కూడా ఏం తగ్గట్ లేదులే వాళ్లు కూడా చాన్స్ వచ్చినప్పుడు వాళ్లు యూస్ చేసుకుంటున్నారు
వాళ్ళకి ప్రైస్ కం ఇచ్చారనమాట లైక్ ఆటోకి
అవునవును వాళ్ళకి కూడా ఇది వన్స్ అమౌంట్ ఇస్తా అని చెప్ప
ఆ అవును ఇస్తారంట
గ ఏం చేస్తారో ఏమో ఇస్తే బానే ఉంటది
ఆ ఇంకో వేరే చూసుకోవాల్సిందే రా వాళ్ళు
ఉ అవునవును
ఆ
చాల మంది పడుకుంటున్నారా ఉ
ఇంకేంటి స్పెషల్ ఇరోజు సండేగా ఏం లేదా
ఎం లేదు ఈవినింగ్ నచ్చితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం అంతే
ఆ నాన్ వేజ్ ఎం పెట్టరా
నాన్ వెెజ్ ఏమి ఉండదు అక్క మంత్లీ మంత్స్ నాన్ వెజ్ చికెన్ పెడతారు అంతే ఎగ్గు ఉంటది మేము తినం
ఎందుకు తినొచ్చుగా
వాళ్ళు బెయిల్ చేసేడి బాగుండదు అక్క
అవునా స్మెల్ వస్తదా
లేదు బానే ఉంటది
మరీ స్మెల్ రాకపోతే తినవచ్చు కదా
వాళ్ళు చ అంటే వాళ్ళు బాయిల్ చేసేటప్పుడు బాగోదక్క ఏదో వాళ్ళు చేతులు వాష్ చేసుకోకుండా కడు వాటిని ఒలుస్తారు
ఉప్పుకారం ఏస్తా రా దాని పైన ఒకే అలాంటప్పుడు మీరు ఎం చేయాలి అంటే తీసుకొని వాష్ చేసుకొని తినేసి